హాయ్ అండి
హాయ్ అండి రామారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
హా తినేసామండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశా ఇంకా లంచ్ అవ్వలేదు చెయ్యాలి చిన్న
అవునా ఒకే ఒకే వాయిస్ కొంచెం కట్ అయితుంది సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా ఒకసారి చూసుకోండి
ఇప్పుడు ఓకేనా అండి
ఆవు బ్యాక్ సైడే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కట్ కట్ అయి వాయిసు
నా సైడ్ అంటుంటే ఏం లేదండి మరి అది ఫోన్ ప్రాబ్లమ్ అనుకుంటా ఆ
మేబి కావచ్చు కొంచెం డిస్టబింగ్ గా ఉంది
అంటే స్టిల్ అంతే వస్తుందా
గా
స్టిల్ అంతే వస్తుందా అండి
ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంతక ముందు బాగా వచ్చుండే
అవునా మీరు కేరళస్, టూ మూవీ చూసారా స్టోరీ కేరళా స్టోరీస్,
ఆ అందరూ బాగుందని చెప్పి అంటున్నారు. ఒకసారి చూడాలనుకున్నాం గాని, టైం ఉండట్లేదు చేయి, ట్రై చేయాలి.
అవునా
ఉహ్మ్
అంటే బాగుంది అని అంతలా చెప్పలేము. అది, ఇంకా ఏంటి అంటే ఆ, ఏమంటారు. మా అంటే అందరు ఒకే దేవుణ్ణి మొక్కాలి అనేసేసి ఆ అట్లా నడుస్తుంది
ఆ అవును నేను కూడా విన్నాను అది. కేరళ స్టోరీ వన్ లో అలానే ఉంటుంది, కదా మొత్తం.
ఆ అంటే చాలా మందిని కన్వర్ట్ చేసుకోవాలి. వాళ్ళ రిలీజియన్ కి, ఆ, ఆ ఆ రిలీజియన్నే మొక్కాలి అనేసేసి. ఒక వార్ నడుస్తుంది.
వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ, వాళ్ళక్ పైన ఇట్లా రుద్దుతా ఉంటారుగా ఇదే మతం అని
ఆ రుద్దరు స్టార్టింగ్ మామూలుగానే చెప్తాడు మూవీ కాన్సెప్ట్. తర్వాత ఏమైతది అంటే ఇంకా, వాళ్ళు కంప్లీట్ గా కన్వర్ట్ అయిపోయానాక, వాళ్ళ ఒరిజినాలిటీస్ బయట్ కొస్తా ఉంటాయి అన్నమాట, కొంతమంది ఏమో ఆ ఓ ఏంటిది, వాళ్ళని వేరే వాళ్ళకి అమ్మేయడం, అది ఇది చేయడం ఆ చేస్తారు. ఇంకొక్ కొందరేమో ఆ ఇంకా పిల్లల్ని గాని వాళ్ళ ఉంచ్ అ వాళ్ళ కుటుంబ్